హలో
హలో
ఆ ఏం చేస్తున్నవే ఆ బాగున్నా.
కామనీష్కి అట్టలేస్తున్న.
ఆహా ఏది బుక్ బుక్ బుక్సొచ్చినయా?
బుక్స్ ఫైవే ఇచ్చింలు మిగిలినవి రేప్ సోమవారం ఇస్తరట.
ఆహా క్లాసెస్ స్టార్ట్ అయినై అయితే
రేపట్ నుండి స్టార్ట్ అయితయంట.
ఆహా ఆ అదే ఇగ ఆమె కొంచం అంటే అదే స్కూలా
స్కూల్ అక్క వేరే వాళ్ళు అడిగిన్లు గని ఇగ అందులోనే అలవాటైండు.
సెంట్ అంతను
దాన్తోనే నెక్స్ట్ ఇయర్ ఇగ వేరే హాస్టల్లో ఏద్దామని
ఆహా ఆ
ఇప్పుడు సెవెంత్ గదా
ఇప్పుడు
సెవెన్త్ ఇగ నెక్స్ట్ ఇయర్ ఎయిత్ ఆ సాత్విక తోటే
సెవెంత్
ఆ ఇద్దర్ సేమ్ క్లాస్
ఇద్దర్ సేమ్ క్లాసా మ్ హ్ మ్ వంటైందా?
తుందక్క
అయితుందా ఆ అదే చీరల ఆమె తిన్న ఇప్పుడే తిన్న అయిపోయింది. పూల్ అల్లుతానా అదే చీర్ రలు ఆమె ఏమంటాంది మళ్ళా వచ్చి తీస్కపోరాదక్క ఇగ గంతే మీ చెల్ల చెప్పింది అన్ అంటాంది. మూడు మూడు వందలు ఆరు వందలక్
ఆ ఇస్తా అంటుందా?
ఆ ఇస్తా అంటుంది. తీస్కపో అన్నది ఇంతకు ముందు ఓపెన్ చేసింది అప్పుడచ్చి కూర్చున్నా మాధవక్క చూడకుంటనే పోతానవు కదా అన్ అం టే ఏ లేదురా కొంచం పనున్నది చాలాసేపు బయట వచ్చి అన్ అన్న. గా వన్ గ్రామ్ గోల్డ్ ఆమన్స్ బ్యాంగిల్స్ అవి తీస్కు వచ్చింది
ఆ
వస్తే ఇగ అక్కడ అందరూ వాళ్ళు, వాసవి వాళ్ళు, విజయక్క వాళ్ళు వాళ్లందర్ తీస్కుంటే అడిగి తీస్కోన్ పొయినా ఇగ చాలాసేప్ అయింది కదా రాలేదని ఇంటికి మళ్ళ మార్కెట్ పోయి కూరగాయల్ తేవాల్ కదా
అవును మళ్ అక్క మార్కెట్ నుండా
ఆ ఆ ఇగ అట్లా తొందర్గ వస్తుంటే పిలిసింది పిలిస్తే చెల్లె చెప్పింది శోభ నా ఇగ మరి ఫోన్ చేసింది కదా నిన్నా అంటే ఆ చేసింది ఆ విన్నదా నిన్న ఏ గై ఇత్తలేద్ గద్ అద్ అన్న
అ
విన్నదా? విన్లేదా ఆహా ఏ అది ఇత్తనంట లేదు ఇగ ఎందు కు ఊకె అడగడం ఇగ ఇగ సోనీ వాళ్ళు ఆడ అంతకుముందు సోని గుడా బట్టల్ పెట్టింది అన్నట్టు బట్టల్ షాప్ ఇంట్లోనే నార్మల్గా
ఆ మళ్ళీ నన్ను అడిగింది ఏమంటుందా అక్క అని అడిగింది
అహ
అడిగితే చెప్తా అన్న తర్వాత అన్న మళ్ళీ అక్కడ అన్నది వాళ్ళకి కూడా బట్టలు తీస్ పక్ పక్కన పెట్టింది
అదే మూడు మూటలు ఉన్నాయట
ఆ అక్కొచ్చి తీసుకెళతది పక్కన పెట్టు అంటే సరే అక్ ఫస్ట్ ఏమన్నది నే అక్కడ ఎల్లి ఏసేస్తా అన్నది
ఆ అయితే ఆమె ఇదివరకు వేరే వేరే వాళ్ళకి ఇస్తే బియ్యము అట్లా ఇ ఇచ్చి బిర్యానీ చేసి పెట్టమంటే సగం వాళ్ళు సగంతా వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకున్నారక్ అందుకే నేనే యెషోద్ధ అంటే సరే నువ్ రార ఆ రోజు ప్రోగ్రామ్ రోజు పిలిస్తే పిలిస్త వచ్చి కూడా నీ చేతిల మీద దిగిస్తే కూడా నీకు కూడా హ్యాపీగానే ఉంటుంది కదా నేను వన్ డే బిఫోర్ నీకు ఫోన్ చేసి చెప్తా ఉన్నది కదా నా దగ్గర ఫోన్ నెంబర్ అని చెప్పినా ఉ చెప్తే ఇగ సరే అని అన్నది
అయితే ఇంకా ఉన్నాయంట రమ్మన్ రమ్మన్ అక్కను తగ్గించిద్దాము అని అన్నది
అహ ఐగా సోని అంతకుముందు పెట్టింది ఇవాళ్ళు ఖమ్మం ట్రాన్స్ఫర్ అయిన్రు అ ట్రాన్స్ఫర్ అయితే ఇగ ఆడే పోదు తిగా ఆమె వీడి ఏంది ఇది అది చేస్తుంది అన్నట్టు ఎందుకు ఈ చీరలు గైర దానికి తలకాయి నొప్పి పిల్లలు స్కూల్ పోతారు మళ్ళీ వాళ్ళని చూసుకోవాలిది వలటపోయొచ్చి ఉంటది కదా నీకు వద్దులే అవి చీరలు అమ్మ అని చెప్తే అవి ఉన్నాయి అవి కొన్ని ఉన్నాయి ఇంకా ఆమె కూడా ఇప్పుడన్ని డ్రెస్సులు వేసుంటాలు కద ఇప్పుడు పిల్లందరరు ఆ చీరలన్నీ ఇగ ఇరవై ఐదుకి పెళ్ళి ఉంది కదా పెళ్ళి కచ్చి ఆ చీరలు అన్నీ కొంట కొన్లే పిన్ని నువ్ వ్వు అమ్మ మస్త్ చిరల్లున్నాయి చాన్ ఉన్నాయ్ అని అంటే ఇంగ ఇద్దాము కొన్ని మంచి ఉన్నాయి మనం కట్టుకుందాం అన్నట్టు నేను అనుకుని ఎందుకు తి ఆరు వందలు మల్లి పెట్టాలి ఆ రెండుచిరలు కన్నా అనుకున్నా అది నీకు ఎంతకి ఇస్తానది అది కాటన్ది డబల్ దబల్ది
అంతే సేఫ్ ఇంకా నాకు నాకట్ల ఇంకా ఫైవ్ కన్నది అది
ఆ
ఐదు వందలకు తక్కువ లేదక్క అన్నది అంటేగా సరే అని ఇగ నేను ఎట్లాగు అది ఆ కలర్ ఉన్నదని ఇచ్చేసిన రిటర్న్ ఇచ్చిన
పేపర్ కాటాను త్రీ హండ్రెడ్ విత్ త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కి ఇయమని నే అన్నా రెం రెండింటికి ఎయిట్ హండ్రెడ్ ఫస్ట్ నైన్ హండ్రెడ్ ఇయమన్నది తర్వాత ఎయిట్ అన్నది ఇగ సెవెన్ అన్నది నేను ఇయనన్నా గదే సిక్స్ ఇస్తా ఇ అంటే ఏమల్ల నిన్ను అడిగినట్టున్న తీసుకోమ్మన అక్కనని
ఆ ఏమంటాంది అంటే ఏం చెప్పలేదు అక్క ఇ అలాం కలర్స్ ఉన్నాయట అని చెప్పేసిన
ఆ మూడు ఉన్నాయి మొన్న కూడా వాయిలెట్ తీసుకున్నా కదా నేను అంతకుముందు ఇం ఇంకొ వైలెట్ ఉది ఉన్నది గానీ కాటన్ టైప్ లో మనం ఎండకాలం కట్టుకోచ్చు కదా మంచి నిమిత్తంగా ఉంటాయి కదా అని కానీ మళ్ళ గంజి ఇయ్యాలే కావచ్చు కదా
అవును వెయ్యాలి పేపర్ కాటన్ అంటే పేపర్ కాటన్ క అవసరం లేదు
అవసరం లేదు ఇది ఈ క మా వేరేది వైలెట్ కలర్ది
ఆ దానికి అవసరం లేదక్క బానే ఉంటది ఆహా ఆ మంచినే ఉంటది కాకపోతామే రేట్ తగ్గించట్లేదు
తగ్గించట్లేదు తీసేస్త తీసేస్తే అన్నప్పుడు కొంచెం తక్కువేయాల విలేజ్ సండే కదా ఇ ఉం ఆ ఒక్కొక్కసారి పోతాగనీ ఇగ ఈ గ్రూప్స అయిపోయినై కాబట్టి ఇగ సండే ఇంటికనన్నే ఉన్నా ఆడిట్ ఉంది ఈ నెలలా
హ్
గ్రాం అది మీటింగ్ అయిపోయినంక ఆడిట్ ఉంది గవ్వే ఆడిట్యే వర్క్ అవి రాస్తున్న రిసిప్టులు ఆ ప్రతి సంవత్సరం ఉంటది వీళ్ళక్ లావా దేవీలన్నీ చూపించాలి కదా అమ్మాయిల ఎంత వచ్చింది ఏం పోయింది. ఆడిట్లో హ్యాండ్ క్యాష్ ఎంతుంది అన్ని చూపియాలె రిఫ్రెషన్ మొత్తం మళ్ళ అందులో పెట్టేసి చూయించాలె సార్కు ఒకటి పెన్ డ్రైవ్ బుక్స్ ఆడ్నే ఉంటే ఆయన అన్ని చెక్ చేస్కోని మళ్ళీ మనకు పంపిస్తడు.
మ్ ఎంత మంది ఉన్నర ఎన్ని గ్రూప్స్ ఉన్నయ్ అక్క
నాకా ఇప్పుడు నలభై గ్రూపులు ఉన్నయి ఒకదాన్నే ఉన్న గదా
అవును నలభై గ్రూపుల అన్నప్పుడు ఫస్ట్ నుండీ తక్కు ఉండే ఇప్పుడు డెవలప్ చేస్కున్నవ్ మంచిగనే
ఆ డ మధ్యలో సేవింగ్స్ మంచినప్పుడు పోయినయి అరవై ఏడు గ్రూపులకు పోయినయి ఎందుక టే వాళ్ళు ఇగ మళ్ళ గట్టట్లే ముసల్ ముసలోళ్ళు అయిన్లు కొంతమంది ఇగ కొంతమందేమో వేరే ఎక్కడా ఆ ఏం లేక హైదరాబాద్ అటు ఇటు పో తుంరు గదా ఇగ వేరే ఊర్లక్ పోయిన వాళ్ళు కడ్తమంటున్నరు అక్కడ్ నుంచి మనం ఫోన్ పే తీస్ కూడా చాలా రిస్క్ అయితాంది. అందుకే నేన్ తీసేసిన ఇగ వాళ్ళందర్నీ
ఇగ మళ్ళ వాళ్ళక్ ఎళ్ళాలె గదా అక్కా అరవై సంవత్సరాల్ వచ్చిన వాళ్ళక్ ఇగ వాళ్ళక్ పెన్షనే వస్ వస్తది గని వాళ్ళది వాళ్ళకే సరిపోదు.
వాళ్ళక్ లోన్స్ అవసరంలే సేవింగ్సే ఇగ టూ హండ్రెడ్ కట్టుకుంట అంటుంరు గనీ వాళ్ళు వేరే దగ్గరుంటే అక్కడ్ నుంచి నాక్ ఫోన్ పే చేయడం వచ్చినయి అనడం మళ్ళా అట్లా నేన్ మళ్ళ అవన్నీ తీసి ఇట్ రాయడం. ఆ ఊర్లో విలేజ్లో ఉంటే ఏం కాదు నేన్ చూస్కుంటునే
ఆ చుట్టుపక్కల ఉండి నీకు అనుగుణంగా ఉంటే ఏం గాక
ఆ అట్ల పక్కంగ ఆ విలేజ్కి పోగానే అందరు ఉంటే సరే జనాలున్నరన్ మీటింగ్స్కైనా జనాలు కనబడతరు, సేవింగ్స్ కనబడితే ఇగ ఏదన్నా మీ మన యాన్యువల్ మీట్ టింగ్ చేపి చేసినా గని జనాలుంటరు. వేరే దగ్గరున్నప్పుడు వాళ్ళు ఇగ ఒక్క రోజు కోసం గంత దూరం రావాలంటే ఇప్పుడు హైదరాబా ద్లోంచి ఇక్కడికి ఫైవ్ ఫైవ్ హండ్రెడు పోను రానా థౌజండ్ రూపీస్ అయితయి. అట్లా అనే కష్టమైతది అందుకోసమ ని ఇగ విలేజ్ల ఉన్న వాళ్ళ దగ్గరున్న వాళ్ళనే తీస్కుంటాన్న కొత్త విలేజ్ల్ చూస్తాన్న.
ఆ
ఇప్పుడే వచ్చిందా?
చెల్లనా ఇప్పుడే వచ్చింది రేప్ స్కూలున్నదటా ఆ మిషన్ దగ్గర శారీస్ ఇచ్చింది. అ పైన ఆమెకి
శ్రీలతకా
ఆ ఇచ్చింది అవి తీసుకెళ్దామన్ వచ్చింది కాసేప్ ఉండి పోదామనీ ఆ శ్రీను వచ్చే వరకు ఉంట ఒక ఐదు పది నిమిషాలు ఉండి తీస్కొన్ పోతా అంటే ఇగ ఉంది.
చిన్నక్క ఎట్లుందో మరి ఒక్సార్ పోయి చూసి ఒక్సార్ పోయి చూసి రావాల్నే దాన్ని ఏమో చూసి వస్తా ఒక రోజు పోవాలె ఏమో ఏ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అట్లా మొన్ననే బాగలేదు రాఖీ కట్టినప్పుడే అది ఎట్లనో వాళ్ళ అది సుమన్ సుమమ సుమగ సుమతీన వాళ్ళ కోడుకు తీస్కొన్ వచ్చిండు.
ఆ రోజు తీస్కత్తె మళ్ళ రాఖీ కట్టినంక మళ్ళ తీస్కపోయిండా
ఆ మళ్ళ వెంటనే ఇగ రాఖీ కట్టినంక తీస్కొన్ పోయిండు. ఒక పావు అర్ధగంట కూర్చున్నదంతే మళ్ళొచ్చిండు ఇగ తీసుకు. కొని పోయిండు ఆహ్ ఇంక ఫోన్ నెంబర్ ఇచ్చిపోయిండు. ఫోన్ చేయమంటే చేసిన వళ్లే సినాన్న చేయగానే వాళ్ళు వచ్చి తీసుకొని పోయిండ్రు. మన మామనే కావచ్చు ఇడాగి మన వంశీపళ్ళిల కనపడ్డాడు.
ఆహ్ వచ్చిండు‌.
ఉమ్ నేను ఇది స్కానింగ్కి పోయినా కదా వాళ్ళ ఇంట్లో స్కానింగ్ ఉంది కదా కాలుకు. ఎక్స్ రే తీద్దామని పోతే అడాగాన పడ్డాడు.
వచ్చిండు అక్కడ వంశీ పెళ్లి అక్కడకి కూడా వచ్చిండు. పెళ్ళికి వచ్చిండా ఊరికి వచ్చి అమ్మాయి వాళ్ళ ఊరికొచ్చిండు.
ఆహా ఎన్నిద మీరు. కే ఎంగేజ్మెంట్ వేరేమకి ఈ ఊళ్ళా రావుళ అమ్మాయి మంచిగుండున్నాడు అబ్బాయి ఏం చేస్తాడు.
టీచర్ జాబు చేస్తాడు.
టీచర్ చేస్తారు వరంగలేనా.
అక్క వాళ్లది నల్లకుంట అయితే అబ్బాయి వెళ్లి. ఇవి అక్కడ హన్మకొండలో ఉంటాండాట.
ఆహ్.
ఇప్పుడు ప్రజె ఇప్పుడు ప్రజెంట్ అక్కడ వేరే ఊరు. లో జాబ్ చేస్తుండు అద్దలేంకటాపూర్లో.
అద్దలేంకటాపూర్ చాలా లాంగు అక్కడ ఉంటాడు మళ్ళ అన్మకొండలు.
మ్యారేజ్ అయినాక పోయి అక్కడే ఉంటారు వీళ్ళు ఇద్దరు. విలకు ఆహ్ వీళ్ళ సొంత ఊరు నల్ గుంట.
నలగుంటా ఓహ అదే. అదే మొన్న స్టేటస్లో చూసినా ఫొటోస్ పెట్టిలు కదా. వచ్చిందా శివాని మరి.
వచ్చింది వచ్చింది పెళ్ళికి పిలిపించుకున్నారు. ఆహ్ ఉండాలి అందరు ఉండాలని ఆ బాబాయే పిలిపించుకున్నాడట.
ఆహ్ ఆహా.
నేను వస్తానని చేసింది అక్క నాకు కూడా చేసింది.
చేత్తది నాకు ఊకే ఇట్లా చేస్తది. అట్లా చేస్తానంటే ఇక పాపం మంచిగానే ఉంటుంది వీళ్ళకి ఏం తిక్క కాకుంటే.
ఆహ్ వాళ్ళి ఇద్దరికి వస్తాంది అక్క భార్యాభర్త.
ఆహ్ వాళ్ళద్దరికి వస్తే వస్తతేవు నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు. ఒకటైపోవాలి ఇద్దరు ఆడపిల్లలు కదా.
అవును అనుకోవాలి ఉండాలి ఇక పక్ అయితే వీళ్ళ మధ్య. భార్యాభర్తలకు భార్య మ భర్తల మధ్యలకు ఎవరు రావద్దాక్క. వాళ్ళు వాళ్ళు అనుకుంటారు ఉంటారు కలిసి ఉంటారు. వాళ్ళు వాళ్ళు ఉంటారు మనము ప్రతి ఒక్కరు నువ్వు ఇట్లుండు అట్లుండు అనడం ఎందుకు.
ఉమ్ కాదు ఆమె వాలోలు. జడ్జ్ చేయడం వీళ్ళకేం అవసరం చెప్పు వాళ్ళు భార్యాభర్తలు ఇట్లా ఉండాలే చిన్నత్త మాట్లాడినట్టు అత్త మాట్లాడి. లండేనట.
అవును అంటే వీళ్ళ మీద పెత్తనం చేసిండు నువ్వు ఇట్లా ఉండు అట్లా. నువ్వు ఉండు అని ఇగ భర్త చెప్పు.
భర్త చెప్పుకోవచ్చలే కానీ ఈ తిరుపతి వా పిన్ని కూడా ఇక బాగానే చెప్పు.
అవును పెత్తనం ఇక మీరు ఇట్లు ఉండాలి. ఆహ్ నాకు ఏంటిది మీకు నాన్నలేడు కాబట్టి. టి నేనే మేమే ముందుబడి
ఆ చెస్కొచ్చిన
చేసుకొచ్చినాం కాబట్టి వినాలి అంటే సరే విను కానీ వాళ్ళకు నచ్చినట్టు కూడ చెప్పాలే ఇట్ల ఉండు అట్లా ఉండు మంచిగ ఉండాలని ఇవి చెప్పుకోవాలే ఇగ లేనిపోని ఎందుకు అక్క పుట్టించుడు ఇద్దరు అమ్మాయి లైండ్ర అయిపోయిళలు కల్పడాన్ ట్రై చేయాలే
ఆ వాళ్ళ ఇదే అనుకున్న కాని అట్ల కాదుర ఇట్లా అంత ఆమెకు చెప్పేది ఆమెకు చెప్పాలే కొడుకు చెప్పేది చెప్పాలిగాని ఇగ బాగనే ఇచ్చేస్తదట అందుకోసమనే బాధపడి కూడ చేసింది మొన్న కూడ రెండు మూడు సార్లు చేసింది ఫోన్ పే అక్క నేన్ లేన్ అక్క మాట్లాడింది ఏం కాదులే నువ్వే ఓస్తవ్
ఇస్తంది ఇగ ఎవరికి చెప్పుకోవాలో తేల్వక జెస్తాంది
చేస్తది అదే శోభక్క కూడ చేష్ణా అన్నది నాతోటి సరేలే మేం అట్ల జేయం విజ్యయం నువ్ మంచిగా ఉండాలని స్వరశివగా కళ్ళమడితే అడుగుతా అనుకున్నాగాని ఇగ ఈ చిరంజీవి మాట్లాడినట్ శివ మాట్లాడడు
ఆహ శివ ఎవ్వర్తోన్ మాట్లాడాక్క ఇప్పుడు చిరంజీవి వాళ్ళ అటు ఇటు పోంగ అక్క తిన్నావ ఉన్నావ అక్క అంటడు తప్ప కానీ ఆ మధ్యలో అతను అసలు పలకరియడు చిన్న అయిన పలకరిస్తడు సరే ఏదన అంటే సమాధానం చెప్తడు నడిపాయన ఎవ్వతోను డడక్క
హ్మ్ సరే ర ఉంటా
ఆ సరే అక్క
ఆ మంచిది
మంచిది